హలో హ్మ్ ఏం చేస్తున్నావ్
ఉంది కాలియే ఏం చాలా రోజులకి ఫోన్ చేశావు
ఆ ఊరికే చేశాను హుమ్ టీవీలో మంచి క్రికెట్ మ్యాచ్ వస్తుందిగా చూడట్లేదా హలో హలో హలో హలో హలో ఆ హలో ఆ ఇప్పుడు వినిపిస్తుంది హుమ్ క్రికెట్ మ్యాచ్ చూడట్లేదా టీవీలా అంటున్న
నేను గుడా చూడట్లా నేను క్రికెట్ చూడనుగా అసలు
చొరే ఆ
హుమ్ నువ్వు చూస్తవా
ఆ నేను చూస్త
హుమ్ ఆట చు అర్ధం అవ్వాలని చూస్త కాని నా కసలు అర్థమే కాదు
హుమ్ ఇంగ ఇంకా మామూలు మ్యాచ్లు అయితే బాగా చూస్తాం చిన్న మ్యాచ్ లు అయితే అన్ని ఫోర్లు సిక్స్లూ కొడతా ఉంటారు కదా
ఆ ఆ
తగిలిందా హుమ్
హుమ్
బాగా ఇంట్రెస్ట్ గా ఉంటది మా ఇంట్లో అందరం చూస్తాం క్రికెట్ మ్యాచ్ వస్తే మీ ఇంట్లో చూడరా ఎవరు
ఇంట్లనా మా పిల్లలు చూస్తరు అప్పుడప్పుడు ఏదో అప్పుడు కొంచెం చూస్తా గానీ నాకు అర్థం కాదు
ఆహ బాగుంటది మేం అందరం చూస్తాం రెండు టీములయిపోయి చక్కగా పోట్లాడుకుంట చూస్తా ఉంటాం అన్నమాట
అప్పుడు ఇంకా బాగుండిద్ది
హుమ్
ఊ
హూ
ఏంటి విశేషాలు ఇంకా ఫుట్బాల్ కూడా చూస్తరా
చూస్తాం అయ్యి ఇంట్రెస్టింగ్ గా ఉంటాయిగా చూస్త చూస్తా ఉంటాం
అదెలెండి
ఊ
అయిపోయినయా భోజనాలు
ఆ అయిపోయినయ్ మొన్నొక బర్త్డే ఫంక్షన్ కెల్లాము అది ఎంత బాగ చేసారో బర్త్డే ఫంక్షను
ఆహా ఏం చేసార ఏంటి
చేతి మీద ఫోటో చేర్పించారు ఆ బర్త్డే బాబా ఏది
ఆ ఇప్పుడు బా ట్రెండింగ్ ఉన్నాయిగా కేక్లు
ఆ వచ్చిన పిల్లల అందరికిీ గిఫ్ట్ అయ్యాన్ని ఇచ్చారు
ఆ
పిల్లలు ఆడుకోవడానికి ఫోటోలు దిగడానికి అన్ని పెట్టారున్నమాట
ఆహా మీకు కూడా ఇచ్చారా గిఫ్టే అన్నా
ఆ పెద్దలకి ఇచ్చారు పిల్లలకి ఇచ్చారు
ఆ
పిల్లలు ఆడుకోవడానికి కొంచంతం మంచి పెట్టారు
ఆ
ఇప్పుడు అదొట రెండు బా చేస్తున్నారు
అవును ఇప్పుడు అందరుూ బాగా ఫోన్లు చూసి
ఆ
ఒకళ మించి ఒకళ్ళు బాగా చేస్తున్నారు ఫంక్షన్లు ఈ మధతే బాగా చేస్త మన అందరు
ఆ అవును ఇంకేం మరి సంగతి మీరేం ఫంక్షన్ క వెలలేేదా ఇమెట్లో
ఆ
ఈ మధ్య ఏం ఫంక్షన్స్ కెళ్ళదా అంట
మేము మొన్నే మా ఇంటి పక్కనోళ్ళ పెళ్ళి ఉంటే వెళ్లికి వెళ్ళాము హ పెళ్ళి కూడా బాగా చేసారు చాలా ఫుడ్ ఐటమ్లు పెట్
అవునా ఆహా
ఆ చాలా రకా ఒక స్వీట్లు పెట్టారు హాట్లు కూడా చాలా వెరైటీలు పెట్టారు ఆ రస్మలై ఆ రస్మలాయి హల్వా ఐస్ క్రీము గులాబ్జాము రెండు కలిపి క్యూబెడ్
ఆహా ఆ
సమోసా పెట్టారు బ్రెడ్ హల్వా పెట్టారు అదేంటి ఉల్లిపాయ రోల్ ఆనియన్ రోల్ ఉంటది కదా అవి పెట్టారు చాలా రకాలే పెట్టారు అయి తినేసరికి కడుపు నిండు పోయింది ఇంక అన్నం తినలేపోయా పంచక బిర్యా బిర్యానీ పెట్టారు ఆ మనకంత నచ్చలా ఇంకా అ కొత్తిమీరైస్ తో చాలా రకాల పెట్ట పెట్టారు కాకపోతే ఏందంటే ఇంకా అన్నీ ఒకసారిగా గన్స్ స్వీట్లు తినేస్తా అందరం ఎక్కువ స్వీట్లు తినేసరికి అన్నలు బిర్యానీలు తినలేకపోయారు ఎవరు స్వీట్లు తినీ చపాతీ అను పన్నీర్ కర్రీ పెట్టారు అది తినేసరికి అయిపోయింది ఇంకా చాలా మంది అస చాలా వదిలేసి కూరలు కూడా చాలా రకాలు పెట్టారు మష్రూమ్ కర్రీ మిల్ మేకర్ కర్రీ అవి తినేసరికె ఇంకా అయిపోయి చాలా మంది చాలా వదిలేసారు అసలు
ఉ అవును ఈ మధ్య అలా గొప్ప కోసం ఏమన్నా కోక్కు వరైటిల్ మేడం న్నారు జనాలు ఏం తింటారు ఒళ్ళన్నీ
అంతే బఫే పెట్టుంటే కొంచెం బాగుండేది ఇంకా వాళ్ళుొచ్చి పెట్టే సరిగ్గా చాలా పడే నరస్లా
ఉ వేస్టేజ్ ఎక్కువ ఉంటాంది
పడేయలేము హు హు అట్లా ఉండిద్ది
రావులు మా చిన్నప్పుడైతే ఒక స్వీటు ఒక హాటు పెట్టేవాళ్ళు తినే వాళ్ళు తినే వాళ్ళ తినే వాళ్ళు తినేవాళ్ళు కొంతమంది తక్కర్ తెచ్చుకునే వాళ్ళుప్పుడు
ఆ అప్పట్లో అవును ఇప్పుడెక్కడ ప్రెస్టేజీలకు పోయి
ఉమ్ అవును ఉమ్
ఇంకెం మరి అమ్మాది అమ్మాయి డ్యాన్స్ క్లాస్కి వెళ్తుందా
ఆ లేదు మానేసింది ఎల్లట్లా ఎగ్జామ్స్ వస్తున్నాయని ఆ ఆపేసింది
ఉహుమ్
ఉమ్మ్
నేర్పించవచ్చు కదా క్లాసికల్ డ్యాన్సు
మా మా అమ్మాయికి ఇంట్రెస్ట్ బాగా
ఉమ్ హ
వేసద్ది బా వేసద్ది
భవేసిధా ఆ ప్రోగ్రామ్ లో ఏ నచ్చిందా
ఆ అద్దంగాలా
ప్రోగ్రామ్ ప్రోగ్రామ్స్ ఏమన్నా చేసిందా అంటున్నా
ఆ చేసిందిగా పిలిచింది మమ్మల్ని కూడా వెళ్ళాము చూసాము వాళ్ళ సంతోషంగా అనిపించింది ఆ ఆ అంతేగా ఇంకా పిల్లలు వేస్తా ఉంటే బాగుండే ఇద
ఉమ్ ఏమంటే కల్చరల్ యాక్టివిటీస్ ట్లా ఉంటే వాళ్ళకి కూడా హాయిగా ఉంటుంది
ఆ అవును ఎప్పుడు చదువు చదువు అంటే అవును ఇప్పుడున్న అసలు లాస్ రూల్స్ లాస్ చదువు చదువు చదువే ర్యాంకులు ర్యాంకులు ర్యాంకులు గేమ్స్ లేవు పేట్ లేవు పాపం పిల్లలు బయట కెళ్ళి ఆడుకోవడం కూడా ఇట్లా చదువు పెట్టినరు కిష్
ఆ ఆ స్ట్రెస్ అయినా తగ్గిద్ది కొంచెం
అవునవును
అవును
ఉమ్మ్
ఇంకా మరి
ఏమున్నయి ఏం పండగ సంగతులు
ఏమున్నాయి పండగ సంగతులు పండగ ఇంకా నాలుగు రోజులేగా
ఆ
అవునండి అవన్నీ చేసుకోవడం వండుకోవడం తినడం
ఆ
అయ్యి సరిపోతాయి ఇంక
ఆ డోర్ తీస్తున్నన్ టున్నారు ఎవరో
డోరా
ఆ మీ డోరే
మ్ హా లేదే
మ్మ్ వచ్చిందిలేండి ఇగ అందుకు
ఊహూ
మ్మ్
ఇంకా మరి
ఏమున్నాయి చెప్పాలి మీరే
భోజనం అయ్యిందా భోజనం అయ్యిందా అంటా
లేదు ఇంకా తినాలి
తినాలా ఏం కురలు ఇవాళ
జా మాది వంకాయ
ఆహా
మ్భ్
హ ఉమ్మ్ మాది కూడా అదే
ఆ
ఉమ్
ఆ నార్మల్ వంకాయ గుత్తొంకాయ
నార్మల్ వంకాయే
ఉహూ
ఈ వంకాయలు పెద్దగా ఉన్నాయి అందుకని ఇంకా నార్మల్గానే వండేస
చిన్న వంకాయలు గుత్తొంకాయలు బలే ఉంటాయి
ఉ అవును
మొన్న మా చుట్టాల వాళ్ళు చేశారు చాలా రోజుల తర్వాత తిన్నా చాలా బాగుంది అసలా
ఆహా కొంతమంది బాగా చేస్తారు ఊ
మా ఇంట్లో కూడా బాగా చేసేవాళ్ళు ఈ మధ్య చేయట్లేదు లే కానీ ఆ ఇ వంకాయలను బట్టి ఇంకా ఆ ఎంత బాగా చేసినా వంకాయలు బాగోపోతే టేస్ట్
అవునవును
ఆ ఎక్కడ ఇవన్నీ చేసుకొని తినే అంత తిరిగి కూడా ఉంటున్నా ఈ మధ్య
హ్మ్మ్ మరి బయట ఫుడ్ తింటారా ఇలో
ఆ ఎందుకు తినం బరాబర్ తింటాంగా ఆ ఆ వా తింటాం ఏదన్న అసలు బయట
నేను తిన్నసలు ఎప్పుడు ఇంట్లోనేద
ఆహా
హ్మ్మ్
హ్మ్మ్ మేము తింటాం బా తింటాం
ఆహా
ఉమ్
హ్మ్మ్
హ్మ్మ్ ఆయన చూడనన్ని రోజ్ తినూడదు అనుకుంటాం
ఆ జంక్ ఫుడ్ క ఆటికి బాగా అలవాటు
ఆ ఇంకా అది పిలిచేసిద్దాం అన్నమాట ఆ సరే అయితే ఖాళీగా ఉన్నప్పుడు ఫోన్ చేసి